ఆ చెప్పండండి హలో అండి బాగున్నారా
హలో
బావున్నారా అండి
ఆ బావున్నామండి బావున్నారా అండి
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు
స్తున్నానండి
నేనా అండి
ఏం లేదండి ఇంకా ఇంకా మేము ఇంకా ఇక్కడ ఈ వాతావరణంలో మంచిగా వర్షం పడిందండి ఈ రోజు
అవునా నీకైతే ఎంత సౌకర్యాలు ఉంటాయండి ఊర్లో దుమ్ము ధూళి ఏమి ఉండదు ప్రశాంతంగ ఉండొచ్చు ఊర్లో
అవునండి ఇంకా ఊర్లలో అయితే మంచి టయానికి వర్షం పడుతుది ఇంకా మంచిగ చెట్లు ఉంటాయి రకరకాల చెట్లు ఉంటాయి మంచి వాతావరణం ఉంటది స్వచ్చ్చమైన గాలి ఉంటది ఇంకా మంచి పంట పొలాలు కూడా ఉంటాయి కదాండి
అవునండి మా సిటీ లో లాగా దుమ్ము ధూళి ఇలాంటియి ఇబ్బందులేమి ఉండవండి మా సిటీలో ఏంటండి పొద్దున లేచామా హడవిడిగా కాలేజ్ కో స్కూల్ కో వెళ్ళామా మళ్ళీ ఇంటికి వచ్చామా తిన్నామా పడుకున్నామా అంతే బంధాలు బంధుత్వాలు ఏమి ఉండవండి
అవునండి ఇక్కడ మాత్రం మేము మా పల్లెల్లో అయితే మంచిగా పండగ వచ్చినా కా కానీ మేము అందరం బంధుమిత్రులతో కలిసి స్నేహితులతో ఇంకా ఆ ఇంట్లో వాళ్ళతో మంచిగ కలిసి ఆనందంగా పండుగ కూడా జరుపుకుంటామండి ఈ పల్లెలో అదే కదా మంచి ఆప్యాయతలు అనురాగాలు ప్రేమలు ఇవన్నీ ఉంటాయి
అవును ఇక్కడ ఇక్కడ సిటీలో అయితే పండగలు ఉన్నా అదే అంతే రోజు జరుగుతుంది పండగ లేకపోయినా అంతే పండగ ఉన్నా అంతే అసలు తేడానే ఉండదండి పండక్కి పండ డగ రోజుకి ఇంకా నార్మల్ రోజుకి ఎంతసేపు డబ్బులు సంపాదించామా తన్నామా అంతే
అవునండి ఇంకా పల్లెల్లో అయితే ఇంకా అన్ని బాగుంటా ఉంటాయండి ఇంకా మంచి స్వచ్ఛమైన మంచి తాజా తాజా కూరగాయలు కూడా తినచ్చు ఎందుకంటే మనం పండించుకున్నయి కూడా పల్లెలో పల్లె వాస లు తింటారు కదా పండ్లు ఫలాలు ఇంకా కూరగాయలు ఇవి సొంతంగ పండించుకొని తింటరు అప్పుడు మంచి ఆరోగ్యం ఉంటది తది కదా ఆకుకూరలు కూడా చాలా రకరకాల ఆకుకూరలు పండించుకుంటారు అండి ఇక్కడ
అవునండి ఇక్కడంతా కలుష్యమే అసలు స్వచ్ఛమైన ఆకూరలు కొన్ని కొన్ని కొన్ని చోటుల్లో ఆకులు స్వచ్ఛమైనవి అమ్మినా కూడా తీసుకునే లేరు ఎంతసేపు ఆ ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ ఇవే తింటారండి అసలు ఎలా తినాలంటే కొంతమంది అయితే మరి ఘోరంగా అసలు వండుకోను కూడా వండు కోరు ఇంట్లో వండుకోరు కలిసి
అవునండి అలాంటి ఆహారం తీసుకు టే జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ వల్ల మన ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది కదా అసలు
అవునండి విపరీతంగా
జనాలు అసలు
అదే అండి అసలు
తే మంచిగా చెరువులు కూడా ఉంటాయండి చెలువు చెరువులు ఆ చెరువుల దగ్గర మంచిగ పావురాలు పిచ్చుకలు ఇలా రకరకాల ఇల పక్షులు కూడ మంచిగా స్వచ్ఛంగా తిరుగుతూ ఉంటాయండి ఏ బాధ లేకుండా ఏ టెన్షన్ లేకుండ చుట్టూ కొండలు కొండ చెరియలు కొండ చెరియల మధ్య ఇంక చెరువులు ఇది చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం కూడ మైండ్ కూడ చాల ప్రశాం తంగా అవుతుందండి అలాంటి ప్లేస్ కి వెళ్తే అసలు
అవునండి ఇక్కడ అలా చెట్లు చెట్లు ఉన్నా కూడా ఏం ఉపయోగం లేదండి ఎండిపోయిన చెట్లే ఉంటాయి ఇంకా చిన్న చిన్న మొక్కలే ఉంటాయి అసలు పక్షులు కనపడమే ఆ ఏమంటారు పుణ్యం అనుకోవాలండి కనపడ్ పావుర్ అసలు కాకులు అయితే అసలు కన్న పయట్లేదండి ఇంతకు ముందు అయితే కాకులు ప్రతి ఒక్క పక్షి కనపడేది కానీ ఇప్పుడు అలా అసలు కాదండి పావురాలు కనప డమే ఎక్కువైయింది
అవునండి కాకపోతే పల్లెల్లో ఒకటి ప్రాబ్లం అండి మనం ఉన్నత చ చదువులు చదువుకోవాలన్నా మంచి కాలేజెస్ మంచి జాబ్స్ ఏదన ట్ చేసుకోవాలన్నా ఆ వసతులు మాత్రం పల్లెలో ఉన్నాయండి అది ప పట్టణల్లో మాత్రమే సాధ్యం అవుతుంది అదొకటి ఇంకా మైనస్ పాయింట్గా చెప్పుకోవచ్చు మనం
అదొక్కటే అండి రాను రాను పల్లెలో కూడ ఎదుగుతా అంటే పల్లెల్లో కూడా కాలేజ లు ఇంకా పెద్ద పెద్ద కాన్వెంట్ కాన్వ స్కూల్ లో ఇవన్నీ స్థిరపడతాయింటూ అనుకుంటున్నాను కానీ ఇలా సిటీ లాగ మాత్రం మారద్దు ఒకవేళ అల చదువు వల్ల ఏమన్నా ప్రయోగం ఉండాలి ని ఇట్లా ఫుడ్ ఇవన్నీ ఏమి ఉండద్దడి కానీ అక్కడ ఉండి ఇక్కడికి ఇక్కడ చాలా మందికి హైదరాబాద్లో చాల మందికి సీట్స్ వస్తాయి కదండి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి అడాప్ట్ అవ్వాలని అంటే చాల కష్టం కదా
అవునండి ఇంకా పట్టణాల్లో అదిొ ఒకటే ప్రాబ్లం అది ప్రాబ్లమా అండి అసలు ఫుడ్ పరంగాన అయితే ఎలాంటి స్ట్రీట్ ఫుడ్ అయినా ఇష్టం వచ్చిన ఫుడ్ తి టారు ఇంకా హోటల్ రెస్టారెంట్ కెళ్ళి ఇంకా జంక్ ఫుడ్ అయితే చాల తింటారండి ఇంకా మళ్ళీ స్ట్రీట్ లో దొరికే అనేక రకమైన ఫుడ్స్ ఉంటాయి కదా అవి తినడం వల్ల ప్రాబ్లం అదే పల్లెలో అయితే ఎలా ఫుడ్ ఉండదండి మంచి చెట్లు చేమలు ఇ ఇ ఏ ఉంటాయి ఇంకా తాజా తాజా ఏది దొరికినా కానీ మనకి ఫ్రెష్ ఐటమ్స్ దొరుకుతాయి కాబట్టి హెల్తీగా ఉంటారు అసలు ఇక్కడ
అవునండి మనం ఎంత హెల్దీగా తింటే మన ఆరోగ్యం అంత హెల్దీగా ఉంటది ఇక్కడ ఏంటండి అసలు ఏమి ఉండదు అసలు మనకు కావాల్సింది బందాలు ఆప కానీ ఇక్కడ ఏముండ అసలు పక్కింట్లో ఎవరున్నారు కూడా తెలియకుండా బతికేస్తారం లే జనాలు ఇక్కడైతే ఇదనా అవసరం ఉన్నా కూడా ఏదైనా ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్ అసలు మాటలే ఉండవని చాల అసలు పంండగలు కూడ మన ఊర్లలో బతుకమ్మగాని ఎంత బాగా చేసుకుంటారు ఇక్కడయితే అసలు నా ఎం ఉండవండి
అవునండి ఇక్కడ ఎవరికి ఎవరి ఇంట్లోనైనా పండగ జరిగితే చుట్టుపక్ క్కల వాళ్ళు కూడ వచ్చి సహాయం చేస్తుంటారు అదే వివాహం జరిగింద అనుకో ఇంకా చాలా అడవిడి ఉంటది ఒక వారం రోజుల నుంచి చుట్టుపక్కల వల్ల వచ్చి పనులు చేయడం మంచిగా సంతోషంగా అందరం కలిసి ఆ ఆ పెళ్లి జరిపించడం ఇలా బాగుంటదండి పల్లెల్లో మాత్రం చాలా ప్రేమలు అప్యాయతలు అయితే ఉంటాయస సలు
అవునండి కానీ ఇక్కడ అలా ఏమి ఉండమండి ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ కాని పిలవడానికి వెళ్ళినా అసలు ఏమనుకుంటారో వీళ్ళు మనలాగా మాట్లాడతారు లేదో. అని మనం భయపడిపోతమ్
ఇంకా ఇక్కడ వాహనాలు తక్ వాహనాలు కూడా తక్కువ నడుస్తాయి కాబట్టి అందరుూ కళీ నడకనే నడుస్తారండి. ఏం పనులకెళ్ళినా కాలినడకన షాపింగ్కి షాప్కి వెళ్ళడం. ఇంకా పొలాలకు వెళ్ళడం ఎక్ ఎక్కడికెళ్ళిన కాలు నడకనే నడుస్తరు కాబట్టి వాళ్ళ బాడీకి కొంచెం వ్యాయా వ్యా వమం లాగా కూడా అవుతూ వాళ్ళ హెల్త్ వాళ్ళు కాపాడుకున్న వాళ్ళు అవుతారు ఇంకా రక్ రకరకాల పశువులు కూడా ఉంటాయి పల్లెల్లో తాజాగా మంచి పాలు పెరుగు నెయ్యి ఇలాంటివి కూడా మంచిగా లభిస్తూ ఉంటాయి ఇక్కడ.
ఉ ఇక్కడ ఇక్కడ జీవన సాగ లేరు ఇక్కడందరు బద్దకి ఇస్తారండి ఇట్లా హాల్ హాలిడే కదా పన్నెండి కో పదకొండింటికో లేద్దామని పల్లెలో కాళ అక్క కాదు ఏ రోజైనా నాలుగుళ్ల కదంతది. నుంచి వాళ్ళ వాళ్ళ పనులు ఆ వాళ్ళ వాళ్ళ పనులు పెంచుకుంటరు.
అవునండి. ఇక్కడ రకరకాల చెట్లు ఉంటయ్ ఇంకా వేప చెట్టు నుండి వచ్చే గాలి అయితే మనకు మం మంచి ఆక్సిజన్ ఇస్తుంది స్ చాలా స్వచ్ఛమైన గాలి అండి ఇలాంటి కాలుష్యం లే కుండా మంచిగా పీల్చుకుంటారు పల్లెల్లో. వాళ్ళు ఇంకా చాలా ఆరోగ్యంగా ఉంటారు అసలు. ఇక్కడ వాళ్ళ అయితే వాళ్ళకి నార్మల్ గా కూడా ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రా కాకుండా కూడా మంచి హ్యాపీగా తినుకుంటా మంచి పంట పొలాలల్లో పొలా చేసుకుంటూ ఇంకా వ్యవసాయం చేస్తూ అన్నీ బాగుంటాయండి ఇక్కడ.
నాగు నాకు కూడా కాశ ఎదకరుదు. పల్లెకొచ్చి స్థిరపడాలని కానీ ఎలా అవుతుందో ఏమో చూడాలి నాకు మామూ లా ఊరు అంటే చాలా స్పీడ్ ఎన్నో మా ఇంటి పక్కనే మా పొలం ఉంటుంది బావి ఉంటుంది. ఆవులు ఉంటయ్ గేదలు ఉంటయ్ ఎన్నో రకరకాల మనకి పాలు కూడా ఆ ఎంటారు చాలా స్ట్రెస్ వస్తంది పేరు మ ఇక్క ఇక్కడ వన్న ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఫస్ట్ ప్లాస్టిక్ కవర్స్ చూస్తారని అ కాలుష్యంలా ఉంటుదండి
అవునండి. ఇంకా ఇక్కడయితే మనము ఎన్ని రకాల మొక్కలు పెంచుకున్నా గాని చాలా ఖాళీ ప్లేస్ ఉంటాది ఇంక ఎన్ని రకాల మొక్కలు పెంచుకోవచ్చు మంచి పండ్ ల మొక్కలు పెంచుకోవచ్చు ఇలాంటి చెట్లు పెంచుకొ ఉన్నా గాని ఇక్కడ నరికి వేయడం అనేది ఉండదు.
ఇంకా పెంచుకునిన్నం చూస్తారు కానీ నడికి వేయాలని చూసుకోరు కదం పల్లెల్లో అయితే ఇంకా పెంచుకున్నాం అన్నట్టు ఉంటది ఇక్కడైతే ఎప్పుడు నరికేస్ ఎప్పుడు బిల్డింగ్లు కట్టేద్దామా ఎప్పుడు ఇండస్ట్రీస్ కట్టేద్దామా ఇంత పొల్యూషన్ ఇచ్చేద్దామా అనే ఉంటది ఇక్కడ సిటీలో అయితే
అవునండి మనం చాలా చక్కగా చెప్పుకున్నాము పల్లె పట్టణం గురించి ఇక ఉంటా ంటానండి ధన్యవాద్
ఇక సెలవు అండి థ్యాంక్ యూ